హాయ్ అం డి
హాయ్ బావున్నారా అండి
హా బావున్నాం మీరు బావున్నారా
ఆ బాగున్నానండి ఫ్రీ గానే ఉన్నారా ఇప్పుడు
హా ఫ్రీగానే ఉన్నా
ఆ ఒక ఒక మ్ మీతోని మాట్లాడోచ్చా ఇప్పుడు
హా మాట్లాడండి
మీకు ఏ పండుగలు అంటే ఇష్టం అండి
నాకైతే ఫెస్టివల్ లో రంజాన్ పండుగ బాగా ఇష్టం మీకు
నా నాకు కూడా రంజాన్ పండుగ అంటేనే ఇష్టం. మీరు ఏమేమి చేస్తారండి. రంజాన్ పండుగ అప్పుడు
అంటే ఇగ థర్టీ డేస్ ఒక ఒక పొద్దులు ఇస్తార్ పార్ట్ టీస్ అవి ఉంటయి
ఆ ఇంకా
ఇంకా ఫెస్టివల్ ఇంగా షాపింగ్స్ పండుగ రోజు అందరు కలుస్తాం అని చాలా బాగా అనిపిస్తది. పొద్దునే షాప్ తీసా ఉమ్ మీకు
ఇంగ ఇంకా ఏం చేస్తారండి.
ఫెస్టివల్ కి ఇక బిర్యానీ షీర్ కుర్మా కస్టడ్ ఆ ఇంకా కొత్త న్యూ డ్రెస్ ఏసుకొని అందరూ రెడీ అయ్యి కలుస్తారు కదా
మీకు బిర్యానీ వంటడం వచ్చా అండి.
హ కొంచెం కొంచెం వచ్చు
దాంట్లో ఏమేమి ఇంగ్రిడియంట్స్
టే రాదు నాకు కొంచెం కొంచెం వచ్
ఉంటే ఐటమ్ ఏముంటయో ఒకసారి చెప్పండి కదా.
ఉమ్ అది మసాలలు ఏమంటూ దానికీ కొబ్బరి కొబ్బరి ఉమ్ కొబ్బరికాయ అది కోప్రా ఇలైచి లవంగం ఇంకా కొత్తిమీర్ పుదీనా
ఇంకా
ఉల్లిపాయ అవి అన్ని స్పైసీ చేసినట్టు చేసి చికెన్ కి మొత్తం కల్పి ఇంకా ఉల్లిపాయ కొంచెం ఆయిల్ లో ఫ్రై చేసుకోని పక్కకు పెట్టుకొని పైన నుంచి వేస్తారు కొంచెం కొంచెం తెలుసు ఇగ నేను వండలేదు కదా ఇంకా అ తెలియదు అంత ఐడియా లేదు ఒకసారి వండితే చెప్పొచ్చు
ఇంకా వేర్ ఏ పండుగ అంటే ఇట్లా ఇస్తాం కొంచం మీకు
అంటేగా ఎక్కువ అంటేగా రంజాన్ ఏం కొంచెం అంటేగా ఇది మన వివిది పండుగ
తిరిల్ల పండుగ అవునా ఆ రోజు ఏం చే తెలుసు అంక అది ఎప్పుడు వస్తుంది అది
అది ఇప్పుడు వస్తుంది కదా జూన్ లో ఉంది కదా
అవునా
యా
ఆ ఆ పండుగ అప్పుడు ఏం చే శారు
ఆ పండుగ రోజు అది షర్బత్ చేస్తారు
హ్మ్ ఇంకా
ఇంకా అదే అంటారు రొట్టేది చేస్తారు ఇంకా రొట్టే మళ్ళీదా చేస్తారు హ్మ్ ఇంకా మీకు ఏం ఏమిఇష్టం ఎక్కువ
కురసిరాను
అవునా ఏం దసరాలో ఏముంటది
దశలో అంటే ఇట్లా మా ఫ్రెండ్స్ వాళ్ళు మంచిగా ఇట్లా నైన్ డేస్ ఇట్లా ఫ్లవర్స్ కి ఆ పూజ చేస్తారు డే టైమ్ లో దాని తర్వాత ఇట్లా ఒక దగ్గర అందరూ గ్యాదర్ అయి మంచిగా రౌండ్స్ తిరుగుతూ బతుకమ్ మ్మ ఆడుతారు మంచిగా నైన్ డేస్ ఇట్లా ఆడతారు అంతేగాక పాటలు పాడుతారు హ్మ్ హు మంచిగా వాళ్ళు న్యూ డ్రెసెస్ వేసుకుంటారు డ్రెసెస్ వేసుకొని అందరూ ఒక దగ్గర గ్యాదరై ఇట్లా హ్మ్ స్పిరిచువల్ సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటారు
ఓకే మ్ ఇంకా తిన్నా రా
అ లేేదు
హా జస్ట్ ఇప్పుడే తిని లేసాను నాకా మా విలే ఎ ఇష్టం
మీ ఓకే అండి విలేజ్లో ఏమేమి ఉంటాయి టౌన్లో అంటే ఏముంది అంతా నచ్చడానికి ఎందుకు అంతా టౌన్ ఇష్టం
ఎందుకంట అంటే ఇక కొంచం మా ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇక వేరే కాడికి వెళ్తే కొంచెం ఇగ అక్కడ వేరే వాళ్ళ ఇంటికి ఇట్లా వెళతే ఇ అక్కడ కొంచెం నచ్చదు కదా అందుకోసం ఇక ఇంట్లోనే ఉ ఉ మా ఊర్లోనే తిరగడం బయటికి వెళ్తే కొంచం మెడిటేట్ అవుతుది
ఆ అవును
కొంచమే మీకు విలేజ్ అ లేకపోతే సిటీ అ
నా నాకు పల్లెటూరు అండి చాలా ఇష్టమండి
ఔనా అలా అలాగే ఉంది
ఆ ఎందుకంటే అక్కడ లైక్ సమ్మర్ లో వేసవి కాలంలో మంచిగా చల్ల గాలి ఉంటది ఆ అందరూ మంచిగా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు
ఓకే
ఇంకా లైక్ ఫ్రెష్ ఎయిర్ ఉంటాదంటే చల్లని గాలి ఉంటది మంచిగా
ఆ
కలిసి ఉండరు దగ్గర దగ్గర ఇల్లులు ఉంటాయి ఆ మనిషిలో కాలుష్యం అనేది ఉంటదు అంటే ఒకరి మీద ఒకరి పా అవును డాడి అందరూ కలిసి మెలిసి ఉంటారు ప్రేమగా ఆ రకంగా అందుకు నాకు పల్లెటూరు అంటే ఇష్టం అండి ఒ ఒక్కడి ఈ ఏదైనా కష్ కష్టం వచ్చింది అన్న కూడా సహాయపడు తరు అదే సిటీస్ లో ఏమన్నా అయితే అయితే కూడా ఇట్ల చూసి వెళ్ళిపోతరు.
ఆ అదైతే ఉంది.
ఉ అందుకే నాకు పల్లెటూరు అంటే ఇష్టం
అవునా అండి ఇంకా మీకు ఫుల్లు ఫుడ్ దాంట్లో ఏమి ఇష్టం
నాకు ఫుడ్ దాన్ ట్లో బిర్యానీ ఇష్టం అండి.
ఓకే మటన్దా, చికెన్దా
నాకు చికెన్ బిర్యానీ అయితే
క ఇంకా అయిపోయింది పని మరి
ఇంకా ఏం లేదు అండి
మ్మ్
మీ కు చదువు మీద అవగాహన ఎలా ఉందంటే మీకు చదువు అంటే ఇష్టమా లేకపోతే ఆఇష్టమా అండి.
చదువు అంటే ఇష్టమే కానీ ఇగ నేను చదవలేదు కాబట్టి ఇగ ఇప్పుడు చదవాలని ఉంది కానీ ఇప్పుడైతే కుదరది
మీకు సమాజం మీద ఆ మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారా అంటే ఇట్లా ఆడపిల్లలకి ఈ కాలంలో ఎక్కువ చదువనివ్వట్లేదు కదా
ఆ ఇప్పుడైతే నేను అనుకుంటున్నా ఇప్పుడైతే చదువు చదువు
అవునండి అది మాత్ర సమ మీతమే
ఎట్లయినా కచ్చిత మతంగా
ఆ
కంప్లీట్ ఉండాలి ఏదైనా జాబ్ చేసి వచ్చేలాగా మన కాళ్ళ పన మేం నిలబడేలాగా ఉండాలి
అలా ఇండిపెండెంట్ గా ఉండాలి మనం
ఉ ఎవరితో సహాయం అడగ కుడదు ఆడ పిల్లలు చెడ్డగా చెప్తారు ఇంకా ఇక్క చెడ్డు లేక్క చూస్తారు అది
అవు మన ఆ మనది మనం చూసుకుంటూ ఉన్నాడు ఒకరి మీద ఆ ఆధారపడకుండా మనది మనం ఉండాలి.
అదే
నిన్న ఉమెన్స్ డే జరిగింది కదా అండి దాని మీ దా మీ అభిప్రాయం ఏంటిదో చెప్తారా ఒకసారి
నా ఇగ అభిప్రాయం ఎమ్ లేదు కదా పైన మీరే చెప్తే నేను వింటాను ఇగ
నేను ఏమని చెప్పాలి అంటే ఇలాంటివి కూడా ఒక డే ఉండడం నిజంగా ప్రతి ఒక్క ఆడ ఆమెకి గర్వం పడాల్సిన డే అని అమ్మయింది నాకూడా ఇంకో ఆడపిల్ల చేయని అన్ టుప్పని ఏది లేదు అని ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ప్రూవ్ చేస్తుంది.
ఆ హా ఓకే
నేను ఆడపిల్ల అయినందుకు చాలా గర్వపడుతున్నాను.
ఆడపిల్లతో ఆడామెతోనే ఎక్కువ ఇది ఉంది వ్యాలుమ్